బవున్నారంండి
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండీ భోజనం చేశారా
ఆ అయిపోయింది మీల్స్ మీది అయిందా
ఆ మేము కూడా చేసామండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఉరికే ఉన్న ఏం తిన్నారు
మేమ వచ్చేసి అన్నం తినేసాము గాని ఈ ఖాళీగా ఉంటే మొబైల్ చూస్తూ ఉంటారు కదా మొబైల్ చుట్టం వల్ల ఈ ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కదా రన్నింగ్ గేమ్స్ అలాంటి ఏమైన ఆడుతున్నార ఏంటి
లేదండి
ఓకే ఓకే అలాంటి ఆడకండి ఎందుకంటే అలాంటి ఆడితే మన స్నేహితులు కూడా చాలా మంది పాడైపోయారు
అవును అవి బెట్టింగ్ యాప్స్ కదా అవును
ఆ బెట్టింగ్ యాప్స్
పాస్
ఇంకా ఈ వేరే కూడా ఉన్నాయి రమ్మీ అని అలాంటి కొత్త కొత్తవి వచ్చినాయి కదా
అవును నాకు ఇంకా వాటి గురించి ఏమో తెలివు
అదే అదే వాటి గురించి కూడా డబ్బులు పోతున్నాయి
ఊ మీరు ఆడతారా ఆన్లైన్ గేమ్స్ ఏమైనా
నేను ఫస్ట్ లో ఆడాను మొదట్లో ఆడాను గేమ్స్ తర్వాత మా స్నేహితులు మా స్నేహితులు చెప్పారు వద్దు వాటి వల్ల అంటే నేను డబ్బులు పెట్టే ఏమ్ ఆడలేదు కానీ మామూలుగా ఆడేవాడిని
హహ
దానికి బానిస అవ్వద్దు దానికి బానిస అయితే డబ్బులు పోతాయి అని అనేసరికి నేను ఆడటం తగ్గించేసాను మా స్నేహితులు కొంతమంది డబ్బులు పోయాయి కూడా నేను చూసా
సో వాళ్ళు చెప్తే విన్నారా
ఆ వాళ్ళు చెప్తే విన్నాను
ఇంకా ఏం చేస్తున్నారు సోషల్ మీడియా వాడుతున్నారా
సోషల్ మీడియా కూడా ఎక్కువగా వాడనండి ఎందుకంటే ఈ తలకా నొప్పి వస్తది ఇలాంటి మొబైల్ అనేది తగ్గించాలి మనమేదో ఒక పని చూసుకుని పని చేసుకోటమే మంచిది
అవును
ఇంటికాడున్న కానుంచి ఏమి ఉండదు తలకానొప్పి తప్ప
హు
మీరు ఏదన్నా పని చేస్తారా మామూలుగా ఇంటికాడే ఉంటారా
లేదు నేను చవుకుంటాను
చదువుకుంటున్నావా ఏ ఏమైపోయింది చదువులో
నేను ఇప్పుడు డిగ్రి లాస్ట్ ఇయర్
ఆహా డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నావా
ఆ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి ప్రిపరేషన్ కోసం ఉన్న
పోతే వేరే ప్రభుత్వ ఉద్యోగం కోసం
ఇప్పుడు పడింది కదా బ్యాంక్ బ్యాంక్ పిఓ ఎస్ ఎస్ సి ఫిజికల్ నోటిఫికేషన్ పడ్డాయి
ఆహా
చూసా ఈ బ్యాంక్ లో అప్లై చేద్దాం అని ఉన్నాను కానీ ఇట ఎంసెట్ ఐసెట్ కూడా రాసారు ఎం సీ ఏ జాయిన్
ఆ అదే అదేలే డిగ్రీలో బీకామ్ చేసావా
ఆహా బీసిఏ
బీసీ ఆహా ఓకే ఓకే అదిలా చదువుకున్న కూడా మంచి మంచి వస్తలే జాబ్లు కూడా నేను నాది డిగ్రీ అయిపోయింది కానీ
అ
ఇప్పుడు నాకు ఒక వ్యాన్ ఉంది
ఓకే
అది ఇటు సైడ్ వేరే సైడ్ వెళ్తాను ఆ మన ప్రయాణ ప్రయాణాలు చేస్తూ ఉంటాం వాటిలో అంటే జనాల్ని తిప్పుతూ ఉంటాం సర్వీస్ లాగా
ఓహో
మ్మ్ ఛత్తీస్గడు ఒడిస్సా ఐడియా ఉంద ఆ అటు సైడే వెళ్ళేది మా మాది ఇటు సైడ్ బోర్డరే అంటే ఛత్తీస్గఢ బోర్డర్
ఓకే ఓకే
మ్మ్ భద్రాచలం పక్కన
ఓకే
మ్మ్ ఇటు సైడ్ కాబట్టి ఇంగ
హ్మ్
అటే వెళ్తాం
హ్మ్
అంటే ఇటు సైడ్ బస్సులు తక్కువ ఉంటాయి అటు సైడ్ వాళ్ళు ఆ ప్రయాణాలకు వాళ్ళ ఇబ్బంది అవుతది వాళ్ళు ఎక్కువ శాతం పనికి మన మన మన మన పల్లెటూర్లకి ఇ మన మనకెళ్ళి వస్తారు వాళ్ళ సైడ్ పని ఉండదు
ఓకే
వాళ్ళకి మన కోసం ఇటోస్తున్నారు కాబట్టి అక్కడ మన బండ్లల్లనే వాళ్ళు ఎక్కువ ప్రయాణాలు చే ఇస్తూ ఉంటారు
మ్మ్
మ్మ్ అది నా పని
చుంటారు మా ఊరికి
అవునవును వాళ్ళు మన దాంట్లో మొత్తం వాళ్ళే చేసేది పని
ఓకే ఓకే
ఏ పనైనా ఇప్పుడు మన సిమెంట్ పనులు స్లాబ్ ప్లేయటాలు సెంటరింగ్ పనులు హోటలళ్లో పనులు కూడా వాళ్ళే చేస్తున్నారు ఈ చెట్లు నరకటాలు అలాంటి పనులు కూడా వాళ్ళే చేస్తారు
మ్మ్ హ్మ్
వాళ్ళు లేకపోతే మనకి పనులు కూడా నడవవు
అవును అక్కడి నుంచి ఇక్కడికి జీవనోపాధి కోసం వచ్చారు
అంటే వాళ్ళు రెండు నెల్లు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు మళ్ళీ రెండు నెల్లు ఇక్కడ చేసి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు
ఓహో
అంటే వాళ్ళది ఎలా ఉంటదంటే ఆ వెళ్ళాను ఛత్తీస్గఢ్ ఎందుకు అయితే నేను రోజు వెళ్లేది అటే
ఓకే ఎలా ఉంటుంది అక్కడ
ఆ ఛత్తీస్గఢ్ అనేది అసలు మనకి నచ్చదు కూడా
హాలో
అంటే వాళ్ళ లాంగ్ వాళ్ళ భాష వేరు
అమ్
మన భాష వేరు వాళ్ళ అన్ వాళ్ళ భోజనాలు వేరు మన భోజనం వేరు కానీ వాళ్ళ వాళ్ళ విధానాలు మనకు బాగా నచ్చుతాయి కట్టుబాట్లు బాగుంటాయి
అంటే ఎలాగా
అంటే వాళ్ళ అంటే ఒక వాళ్ళకి ఒక నలుగురు పిల్లలు ఉన్నారు ఆనుకో నలుగురు పిల్లలుంటే నలుగురిలో ఒకళ్ళని ఒకళ్ళనే చదివిస్తారు
ఓహో
మిగతా ముగ్గురు కూడా పనికి వెళ్ళటమే బయటికి వెళ్ళి పనికెళ్ళి చేసుకొని ఆ ఒక్కరిని చదివించుకోవాలి ఆ ఒక్కడు ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తే అ ఒక్కడే ఉద్యోగం చేసి మళ్ళీ ఈ నలుగురి ని
మళ్ళీ ఇంటినంత
ఆ ఇళ్లు చూడాలి ఇప్పుడు ఫస్ట్ చదువుకునే టప్పుడు వీళ్ళ ముగ్గురు పని చేస్తారు కదా
అవును
ఈ తర్వాత మళ్ళీ ఆయన ఏదో ఒక ఉద్యోగం రాగానే మళ్ళీ ఆయన వీళ్ళని చూసుకోవాలి అది వాళ్ళ ఆచారాలు అలాగే ఉంటాయి
బావుంది
మనోళ్ళు ఏమో నలుగురు ఉంటే నలుగురు కూడా
అవును అక్కడైనా చదువు వాళ్ళ అంతా లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి చదవాలా
ఉమ్ వాళ్ళు ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి అండి వాళ్ళ ఛత్తీస్గఢ్ లో పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి కాగానీ వీళ్ళ ఎక్కువ శాతం ఏందంటే అంటే ఛత్తీస్గడ్ వాళ్ళు తాగుతారు తాగుడికి అలవాటైపోతారు చిన్న వయసు నుంచి ఇక గుట్కాలు వేస్తారు
హమ్
అయి అవి ఉంటాయిగా పానే కాలన అలాంటివి ఒకటి ఉంటాయి ఆ పాన్ పరాకులు అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు దానివల్ల ఇక వాళ్ళకి ఆలోచన అనేది రాదు
అవును
ఎక్కువ శాతం చిన్న వయసు నుంచే ఏ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ అమ్మ నాయన వెనక పనికి వెళ్తూనే ఉంటారు వాళ్ళు కూడా ఇటు వలస వస్తూనే ఉంటారు చిన్నపిల్లల్ని కూడా తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ పని చేసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొని వెళ్తారు
అంత చిన్న వాళ్ళని
వాళ్ళు పని చేయర్లే కానీ వాళ్ళని తీసుకొస్తారు ఎందుకంటే అక్కడ అమ్మ నాన్న తో పాటు ఉంటడు కదా దాన్ని ఇటు తీసుకొస్తారు వాళ్ళని ఉమ్ అలా ఉంటాయి వాళ్ళ ఆచారాలు
అ
ఎప్పుడైనా వస్తే ఇటు వస్తే తీసుకెళ్తాలండి
ఇక
తెసి గారు
మా సైడ్ కూడా చాలా మంది వలసకు వచ్చారు బిహార్ వాళ్ళ రాజస్థా వాళ్ళ
ఆ మళ్ళీ బీహార్ వాళ్ళు వేరేలాగా ఉంటారు ఈ ఇళ్ళకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది
ఓకే
బీహార్ అంటే కొంచెం అంతా వేరే అది మాస్ ఏరియా అదంతా స అదొక వాళ్ళది ఛత్తీస్గఅలా ఉండదులే
హ ఇంకా ఎక్కడెక్కడికి ప్రయాణం చేశారు
ఇంకా ఒడిస్శా సైడ్ కూడా వెళ్తాం ఒడిస్శా వాళ్ళు చాలా తెలియదు ఉంటారు మీరు బీహార్ అన్నారా బీహార్ కంటే ఎక్కువ తెలియదు ఒడిస్శా
అచ్చా
ఒడిశాలో బాగా ఎక్కువగా పని తక్కోవగానే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే పని డబ్బులు వచ్చేది చూసుకుంటారు పని తక్కువ చేస్తారు ఛత్తీస్గఢ్ లో పనిత్తీస్ గడలు పని ఎక్కువ చేస్తారు డబ్బులు తక్కువ ఆశిస్తారు ఒ వసే వాళ్ళు పని తక్కువ ఉండాలా డబ్బులు ఎక్కువ ఉండాలా
ఆ
వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ తెలివి చాలా ఉంటుది
హ
వాళ్ళు మనకులాగే నలుగురు ఉంటే నలుగురు చదువుకోవాలి నలుగురు చదువుకుంటారు నలుగురు కూడా అన్నదమ్ముళ్ళ ఎవరైనా పెద్ద జాబు వస్తి మళ్ళీ ఆయన దగ్గరే ఖర్చులు కూడా పెట్టిస్తారు ఇల్లు మలా గెస్తస్తర వాాలతే వాాలది వడియా బష
కొబ
మంచి వాళ్ళైన వాళ్ళు కొంచెం తెలిగి ఉంటరా
ఆ బానే ఉంటారు అలాగ వాళ్ళు ఇపోతే జాబర్స్ ఏద మెడికల్లో
అదేలే ఇప్పుడు వాళ్ళుొచ్చి ఇక్కడ బతుకుతున్నారంటే నేను అర్థం చేసుకును వాళ్ళు తెలియ కళ్ళల్లో తెలియ తక్కువ వాళ్ళు అని అదే మన వెళ్ళి
అస్సలు అక్కడ ఉన్న వాతావరణానికి మనం ఉండలేక పోతాం ఇక్కడ వాళ్ళ ఇక్కడ మనం భాష వాళ్ళకి అసలు అడ్డంం కూడా కాదు అయినా సర్వైవ్ అవుతున్నారు ఇతను నా నా హాస్టల్ అతను అతను మంచిగానే వచ్చిన ఒక రెండు మూడు నెలలు చాలా కష్టపడ్డాడు భాషతో నాకు కొంచెం హిందీ వచ్చు నేను అలా అలా మేనేజ్ చేసాను ఇప్పుడు అతను పెద్ద కంపెనీలోనే ఉన్నాడు
అది అది మరి అలా ఉంటుంది మనం వెళ్తే మనల్ని అలా కొ మనల్ని అలా కూడా వాళ్ళు పరిచయం చేసుకోతారు సార్ మనవ ఎవరేనా అంటే వేరే వేరే రాష్ట్రం నుంచి వస్తే మనం కొంచెం అయ్యోలే అని కొంచెమైన స్నేహం చేస్తం
ఆ మన దగ్గర ఉన్నంత మరి
ఆటు సైడ్ వెళ్తే అసలు వాళ్ళు మాట్లాడ్డం కాదు వాళ్ళు వాళ్ళే మనల్ని అసలు పట్టించుకోను కూడ పట్టించుకోరు ఎక్కడోడొ అన్నట్టు చుత్తరాళ్ళ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఎలా చుత్తరొ అలా చుత్తరుఆళ్ళు అది మనకు అలాంటి ఏమి ఉండవు మనోడేగా వచ్చిం అన్నట్టు చూత్తం మనం ఎవరైనా
అందరూ అలా ఉంటే బావుంటది కానీ అందరూ ఉండలేరు
సరే సరే సరే మరి ఉంటాను
ఆ సరే